హలో మేడం హలో మేడం
ఆ మేడం గుడ్ ఈవనింగ్ అండి
చెప్పండి మేడం
ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదండి
హ్ పిల్లలు ఏం జెస్తున్నారు.
పిల్లలు ఏం లేదండి పడుకున్నారు. మీరు తిన్నర అం డిన్నర్ జేసిల్లా
ఆ అయ్యింది మేడం డిన్నర్ అయ్యంది. పిల్లలు కూడా పడుకుంటున్నారు.
అవునాండి బిజినెస్ సిమాలకెళ్తార
లేదు లేదు మేడం బిజిగా ఇట్లా అది ఏం లేదు
హ్ హ్ ఎవరు ఫేవరెట్ హీరోయి
ఫేవరెట్ హీరో నాకు తరుణ్
తరునా అండి
హ్ ఒకప్పుడు అప్పటి నుంచి అంతే ఇంకా అంతేగాని ఈగా జనరేషన్ చేంజ్ అయినా కొద్ది ఇక చేంజ్ కావడం. అది అంత ఇంపాసిబుల్ కాదు జనరేషన్ కు తగ్గట్ ఇగా చూజ్ చేసుకుంటే అది ఇంకా ఇష్టం అన్నరు ఇగా అది
అంతే అంతే తరుణ్ బా గా బాగుంటాయి తరున్ మూవీస్ లవర్ బాయ్
హ్
మంచిగా తీసేది కానీ ఇప్పుడు ఇక తీయట్లేడాయన
ఉమ్ మీ క్ మేడం
నాకు రామ్ చరణ్ అండి
ఉహు
మగధీర సినిమా తోనీ నా నైన్ త్ క్లాస్ నుండీ
ఉమ్ హ్
ఇగా చాలా ఇయర్స్ నుండి అంతే ఇక నేను ఏ మూవీ ప్రతి మూవీ రిలీజ్ అయినా ఆయన దాని మూవీకేళ్ళి చూస్తా అంత అభిమానం అంత ఇష్టం మీగ అంతే తియేటర్ల అమ్ అయినా రిలీస్ చేయనా అప్పుడల్లా వెళ్లి చూస్తా
ఉ హ్ ఇప్పుడు ఇప్పుడు కూడా కొంచెం ఇంకా ఉన్నా నేర్ లో ఉంది. అంటే అప్పుడప్పుడు తీస్తేనే ఉన్నాడు. గాదా కొత్త కొత్త మూవీస్
ఊ పెద్ది ఉంది దానికోసం వెయిటింగ్ వస్తే వెళ్ళాలి.
ఆహా
ఇంకా మేడం సమంత గారు బాగ సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు ఉగాది. ఛానల్లో ఫోన్లో వచ్చిన సమంత
ఓ ఏ మీరు నేను మొబైల్లో చూసారా ఊహు
డైవర్స్ తీసుకున్నరండి అసలు ఏందో జీవితం వాళ్ళది.
ఆల్రెడీ నాగచైతన్యకు ట్వీన్స్ ఉట్టి టిరీ కదా మళ్ళీ చేసుకుంటే అనుష్
ఎవరికండి.
నాగచైతన్యకు ట్విన్స్ గల్స్ పుట్టారు కదా
ఎప్పుడండి.
ఆల్రెడీ పుట్టారు మొన్న అంటే దాని కూడా సెలబ్రేషన్ నా అంటే నాగార్జున సెలబ్రేషన్ కూడా దా గ్రాండ్గానే చేసిండ్రు
నాగార్జు నాగచైతన్య కదాండి రామచరణ్కి ట్విన్స్ పుట్టిరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మొన్న రీసెంట్గా
రామచరన్కా
చరణ్ తేజ కి ఒక పాప ఫస్ట్ క్లీంకార మళ్ళీ సెకండ్
నాగ రాంచరణ్ పూడ్ డితే నాగార్జున ఎందుకు సెలబ్రేట్ చేస్తాడు.
నాగార్జున శోభిత అసలు కన్సివే కాదు మీకు ఫేక్ న్యూస్. అనితెలిసింది ఊహు ఉ చండి. వాళ్ళు ఎందుకు అసలుకి అంత మంచిగా ఇద్దరు నాగ చైతన్య సమంత కి అంత ఇష్టంగా
ఇష్టం
సినిమాలు తీసిండ్రు అసలు ఏంది మేడం వా
మంచి వాళ్ళు తీసిన మూవీస్ కూడా మంచి చీ అవి మంచి గ్రేడింగ్లో ఉండే
అవును మంచిగా ఉంటడు అసలు అంత మంచి కలిసి ఉండి ఎమ్మట్నే డైవర్స్ తీసుకుంటారు ఈ రోజులల్లో గొడవలు కానోలు ఎవరు ప్రాబ్లం లేని
ఊహు కాని అయిన మన దగ్గర అన్ ఎంటిది అండర్ స్టెండ్ అయినట్టు వాళ్ళకి ఫిలిమ్స్ వాల్లదంతా పట్టించుకోరు.
మనీ మేడం అంత మనీ అంత మనీ మనీనే కాబట్టి మన బందం బందు
బందం బంధుత్వం ఉ
చుత్తం వాళ్ళకేముందండి వాళ్ళ చేసుకుంటారు రేపు విడిపోతారు దేని కైనా సిద్దంగా ఉండ ని వాళ్ళని చూసి వాల్ సిమాలనీ చూసి కూడా ఫాలో అయిపోతారు
ఇగ వాలు మూవిలా తీస్ విధంగానే వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు మోల్డ్ చేసుకున్ అంటారు గాని అట్లా హోల్డ్ రింగు ఇక్కడ కూడా ఈ అంటే బయట జనాలు కూడా అదే మోల్డింగ్ లో ఉంటారు
అవును మేడం అట్లా వాళ్ళు అన్ని తీస్తారు కానీ వాళ్ళు డైవర్ తీసుకోవడం నాకు నచ్చట్లేదు అసలు సలు నాకు ఎందుకు కంటే మనం అంత ఇష్టంగా చూద్దాం కదా వాళ్ళు ఒక హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారంటే ఎంతో ఎగ్సైట్మెంట్ ఉంటది
అవునవును
ఒక వన్ ఇయర్ కూడా పట్టట్లేదు వన్ ఆర్ టూ ఇయర్స్ అంతే
ఉ అంతలోనే ఏం అర్ధం చేస్ కుంటారో ఏం అండర్స్టాండింగ్ అవుతారో అన్ని ఇయర్స్ లవ్ లో ఏం అండర్స్టాండింగ్ లో ఉంటారు ఏముంటారు అర్థం కాదు మళ్ళ మ్యారేజ్ చేసుకున్నారంటే వెంటనే
ఏంబటనే డైవర్స్ అండి ఏమో నచ్చట్లేదు నాకీ
చాలా వరకి
అసలు బాగుంట ఆ షో ఏం బాగు ఉందండి గట్లా చేసుకున్నాడు అతను
ఉ
చ్చిగుండా వాళ్లు ఏం
వీల్ ఆ వీల్లే ఆ వీలా మ చి అంటే శోభిత మ్యాచ్ కంటే సమంత మ్యాజింగ్ బాగుండేది
ఆ అదిరి ఆ హా ఎమ్ ఉండే ఎం మాట్లాడే వరుస అసలు తెల్వదు ముందు తీసుకుంటారు వాళ్ళు వాళ్ళైనా వాళ్ళ పేరెంట్స్ అయినా పెద్ద పెద్ద హీరో
హీరోలు ఉ అంటే ఇగ వాళ్ళు కూడా అ దే వేళ ఆలోచిస్తారు అన్నట్టు ఎట్లా హీరో హీరోయిన్స్ే కదా మూవీస్ తీసు యాక్టింగ్ చేసినట్టే ఇంగ వాళ్ళ లైఫ్ కూడా యాక్టింగ్ లాగానే చూస్తున్నారు ఏంటో
చీరంజీవి ఉన్నాడు గంత పెద్ద స్టార్ అసలు
మ్
త్తడో ఎం కతో అని అట్లా చెసిండన్ని
బచ్ అతను చెయలేదు అతని ఫ్యామిలీలో ఉన్న వాళ్ళం కూడా ఎవరిని చేయనీయలేదు
చెయనీయలేదు వాళ్ళ ఒకడుకు చూడండి ఎంత పద్ధతిగా ఉంటడంో ఆమె గే అని అదని ఇదని చె చాలానోచ్చినాయి కానీ ఒక్క రోజు కూడా టెన్ ఇయర్స్ వాళ్ళకు పిల్లలు కాకుంటా టెన్ ఇయర్స్ తర్వాత పిల్లలయిల్లు ఆయనకెన్ నాయకు తగ తండ్రి తగ్గా తనయుడు తనయుడి లెక్కున్నాడు రామ్ చరణ్ మంచిగా గట్లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గ ఉన్
కానీ వాళ్ళ దాంట్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ పవన్ హు పవన్ కళ్యాణ్ది ఒకటి మిస్ మిస్టేక్ది చాలా
మళ్ళ త్రీ మెంబర్స్ కు డైవర్స్
ఆ అంటే అప్పుడు లేదులేండి అంటే డైవర్స్ ఇచ్చినప్ ప్పుడు పొలిటికల్ ఏం లేదులేండి
హు కానీ ఇప్పుడు అట్లనే కదండి మళ్ళీ వాళ్ళ లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోయి మళ్ళ ఇద్దరు
అందరిది మ్యారేజ్ ఏ ముగ్గురుని చేసుకున్న ముగ్గురిది లవ్ మ్యారేజ్ ఏ
ముగ్గురు లవ్ మ్యరేజ్ ఏ ఎందుకొ ఏం కతో అండి హు చూడ బుద్ధి కాట్లేదు మూవీస్ కూడా
ఏమో వైసి వస్. నాయి చేస్తే ఎల్. ఉండది గని మన థింక్, మన లైఫ్ మనకెంత ఇంకా, మువీస్. సో ఓన్లీ యాక్టింగ్, జస్ట్ అది, మన బ్రెయిన్ రిలీఫ్ కోసము. అంతే జుడాలి, ఇప్పుడు కానీ, అందులో. అందులో చూసి, ఇప్పుడు మన, అంటే. మన జీవితాన్ని ఆ విధంగా ఉంచుకోవాలి అను.
ఉంతే. మనం చూడొద్దంతా ఇన్స్పిరేషన్ గా మూవ్ కావద్దు.
కావద్దు. అవి జస్ట్ ఓన్లీ ఏంటంటే, రిలీఫ్ కోసం టైం పాస్. కోసం.
అవును అంతే. అవును. పోయే వాళ్ళు కూడా ఉంటారుగా గాండి.
ఊ ఉమ్.
బీట్ గళ్ళ వాళ్ళు కూడాఊంటారు. సీరియస్స్ సూత్తర.
సీరియల్స్, అం సీరియల్స్ ఏం చూడం మేడం. చూసె అంత టైం కూడా ఉండ ఉహు. ఉహు.
ఊహు.
అది సిరియస్ జుడాల. సూ సీరియల్స్ చూడాలంటే, ఇవాళు చూస్తే మళ్ల రేపు ఖచ్చితంగా. చూడాలే చూలనిపిస్తది. ఆ టెన్షన్ ఎందుకు తన్. చూడడానికి.
మన టెంక్షన్. ఎలు మనకె ఉంటాయ్ సీరియల్ చూసే అంత కొంచం మైండ్ రిలీఫ్ అయిత అంతే.
ఊ అంతే.
కానీ, అప్పుడు ఉన్న, సినిమాలు సీరియల్స్. లేదండి ఇప్పుడు సీరియల్ అల్ల కూడా కూడా, అంత, బోరింగ్ ఉన్నాయి.
చేంజ్ అయితా, అంటే ఇంకా, వేస్ట్ వేస్ట్. చేఅయిపోతా ఉన్నాయి, అన్నీ, ఉహు అంటే జనరేషన్ దగ్గర తీసు. స్తున్నారు లే యాక్టింగ్ కూడా జనరేషన్ దగ్గట్టే తీస్తున్నారు గానీ
హ్మ్
ఇంకా
ఇంకా అప్పుడు కార్తీక దీ సీరెల్ ఫస్ట్ వన్ కా ర్తీక దీపం మంచిం బాగా చ చూడబుద్దు ఎందుక టూ చూడబుద్ది అట్ ఎందుకుంట తగ్గిపోయింది మళ్ళీ సేము మళ్ళీ
కొన్ని సేమ్ ఉన్నాయిపు మూవీస్ ఉన్నాయ్ మేడం మూవీస్ పుష్ప ఉంది పుష్ప టూ ఉంది. అవి చూడానికి ఎ తే సింకింగ్ లో ఉంటది ఎంత బావుంది. అట్లా పెట్టినా బావుం
కానీ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అని మ లా సెకండ్గా ది సరికి చూడబుద్ది కాట్లేదు
హ్మ్ అట్లా టూ టూ వచ్చిన మంచినే ఉన్నాయ్ బహుబలి వన్ బహుబలి టు అట్లా అది బాలేదా
కాస్ మంచిగుంటాయ్ గానీ ఇప్పుడు ఎందుకో సీరియల్స్ కూడా అప్పటి రోజులలో సీరియల్స్ బాగుండే సినిమాలు బాగుండేవి. ఫ్యామిలీ పరంగా అ ఇప్పుడు ఏమున్నా డిషుం డిషుం మయమే గంగావత్ దె ఇప్పుడు వేరు మంచి
అంటే ఇప్పుడు ఉన్న జన తగ్గట్టు కుళ్ళు కుతంత్రాలు నెక్స్ ఎవరిని ఎలా ఆ చెయ్యాలి అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఉన్నది కాబట్టి అట్నే దీస్తారు మూవీస్ గూడా
రాంబాయి మూవీ చూసి కూడా మళ్ళ అట్నే చేసిరగా అండి సేమ్
హ్మ్ అది అంటే రాజ్ రాజు వెడ్స్ రాంబాబి రాంబాయి అది రియల్ స్టోరి.
రియల్ స్టోరీ గాని రీసెంట్ గా కూడా ఒక అతను ఇంజెక్షన్ ఇ చ్చిండని వచ్చింది. అట్లా చెత్తె కూడా గట్లా చె తర్ జనాలు పబ్లిక్ ఇట్లా అంత డీప్ గా పోయి.
హుహ్ ఎక్కడ్దో అది కాని అది అయితే రియల్ స్టోరీని అదొ మూవీగా తీసిర్రు.
హ్ కానీ ఆ రియల్ స్టోరీనే అంట అది బావుంది. లె మూవీ కానీ చూసినావా అది పిల్లలు దాన్నే అలవాటుగా తీసుకొని ఇట్ల వాడు ఇంజెక్షన్ ఏసి ఆ ఓకే అండి.